లో అండి
చెప్పండి సంగీత గారు
ఏం చేస్తున్నారండి సాయి వివేక్ గారు
నేను కాలిఎ
తినేసారా అండి
తినీసం మీరు
తినేసా మండి
బయటా కూర్చున్నారా
అవును బాక్స్ క్రికెట్ ఆడుతున్నారుగా కింద అంత సడ్స్ చేస్తున్నారు
ఉ ఆడుతున్నారు
హ హా వా
అ కోల్డ్ అయిందా అండి
లేదండి దోమలు కుడుతున్నాయి
ఉహు
మీరు బానే ఉన్నారా
ఆ
ఇంకా చెప్పండి
ఇక్కడ కొత్త హాస్టల్ అవుతున్నట్టుంది కదా
ఎక్కడ
ఎ ఏ సైడ్ డిలక్స్ దగ్గర ఆపోజిట్ లో
అవును
బయిస్ హాస్టల్ లట కొత్తది
సైడ్ డీలాక్స్ ఆపోజిట్ లో హాస్టల్ ఎక్కడ అండి ఇల్లులు ఉంటాయి కదా
ఆపోజిట్ అంటే అటు గల్లీ ఉంటది గా ఆ లోపటికి
ఉష్ ఓకే
ఆ లోపట ఆపట్ల మీరు రూమ్ మీరు రూమ్స్ రౌండ్ రూమ్స్ లో ఉన్నారన్నారు కదా
అవును
దాని మున్నటి ఒకటి కొత్తగా అయితుంది కన్స్ట్రక్షన్ లా
ఓకే
అప్పుడు పొద్దున అప్పుడు సాయంత్రం మా ఫ్రెండ్స్ తో వెళ్ళినప్పుడు చూసాం మార్నింగ్ అండ్ ఈవినింగ్ బస్సెస్ ఆ బయటి నుండి చూసాం జస్ట్
మార్నింగ్ అండ్ ఈవ్ నింగ
ఆ బస్సు మార్నింగ్ అని ఈవినింగ్ అని ఉంది
ఓ
ఎంత ఉన్న లాఅదే ఫీ ఎంతనో తెలీదు గాని చూసాం భయట్నీంచాలి
ఓకే
ఉమ్ ఏదో పేరు పెట్టారు చూ
హాస్టల్ పేరు పెట్టలేదా
చూల్లే అంతగానం అ సైడ్ ఢిలక్స్ ఉంచాలే లో ప్ ఇప్పట్ వెళ్ళే దారిలో ఉన్నాయ్
ఓకే
డార్లింగ్ కూడా రీ రిలీజ్ చేస్తున్నాడు ప్రభస్ ప్రభాస్ మళ్ళా
అవునవును
నెక్స్ట్ మంత్ లా రేజ్ గుర్రం రీ రిలీజ్ ఉంది
ఏప్ రల్ ఏయితా
ఆ వన్ అలా
ఎవరి బర్డే పిత్ చోడు బర్డె గద ఆ రోజు
అలా అన్నోదు నాకు అర్జున్ అంటే చాలా ఇష్టం
చోడు
మీకు సెన్స్ లేదు
ఉమ్మ్ మీకుందా అండి
నాని నాని అయితే చాలా పెద్ద పిచ్చోడు
అవునా అండి థాంక్స్ అండి
ఇండస్ట్రీ హిట్ కొట్టిపిచ్చాడు ఎయిటీన్ హండ్రెడ్ ఎక్రోర్స్ చాలా పెద్ద విషయం అది
నెపోటిసమ్ మండి నెపోటిజం
ఆఖరికి ట హాలీవుడ్ దురెందరే దాన్ని బీడ్ చేయలేకపోయిందిరి
దురందర్ ఎప్పుడో బీట్ చేసిందండి ఎక్కడ ఉన్నరండి మీరు
ఏ టై ఇప్పడి వరకు కూడా బ్రేక్ చేయాలే
అంటే ఫేక్ కలెక్షన్ ఎసుకుంటే ఎవడు బీట్ చేయలేడండి
ఫేక్ కలెక్షన్స్ కాదు అద ఒరిజిన్కలెక్షన్స్ ఎ
లేదండి ఫేకె అవన్నీ
ఎవరు చెప్పారు అఫిషియల్ ఎయిటీన్ థర్టీ వన్ క్రోర్స్ వచ్చాయి దంగల్ని దాట్తుదు జస్ట్ సెకండ్ సినిమా దంగల్ టూ థౌజండ్
ఓకే మరి ఇన్కమ్ ట్యాక్స్ రేట్ చేయలేదా అం ఎయిటిన్ క్రోర్స్ వస్తున్నాయి
సే ఫస్ట్ దంగల్ సెకండ్ పుష్ప థర్డ్ బాహుబలి ఐ థింక్ కల్కి చూసారా కల్కి మూవీ చూసారా
చూసా మండి
బాగొదు
ఎందుకు
నచ్చలే
ఉమ్ మైస్ మీకు అర్థం కాలేదు కదండి
అలా లేదే అదంతా నచ్చలే అవి సూచరు ఉమ్ ప్రభాస్ దాంట్లో మంచిగా ఉన్నాయి అంట రెబల్ ఛత్రపతి ఇవి రెండు మంచిగా ఉంటాయి పెద్ది పెద్ది లా సాంగ్స్ బాగున్నాయా పెద్ది లో సాంగ్స్ నచ్చాయా మీకు
దేంట్లో
పెద్ది రామ్ చరణ్ మూవీ
ఆ చిక్కిరి చిక్కిరి రైరా రైరా బాగున్నయండి
ఉమ్ బట్ ఫ్లాప్ అయితా అనుకుంటా
లేదండి అవ్వదు అస్సలకి
ఒకేలా హిట్ అయితే మేబి సుకుమార్ డైరెక్షన్ వల్ల
సుకుమార్
అందుకే అల్లు అర్జున్తో రీసెంట్ గా తీసాడు కదా పుష్ప
అవునండి మరి మీరు ఎట్లా అండి మీ హీరో కె అంత పెద్ద డైరెక్ట్ ఫిలిమ్ డైరెక్ట్ చేసిన హిట్ కాదని అంటున్నారు
రామ్ చరణ్ కదా అక్కడ అల్లు అర్జున్ వేర్ వేరే హీరోస్ ఉన్నాయి కదా రామ్ చరణ్ అంతే ఏం ఉండది
ఓకే ఇద్దరు ఒకటే ఫ్యామిలీ కదండి?
నాకు నచ్చదంతే. సాయిధరమ్ తేజ్ బానే ఉంటాడు, మరి అంత నాక్ నచ్చడు.
మీరెందుకు? మీకు అందరికి ఎందుకండి అంత పిచ్చి హీరోలు అంటే ఇష్టం?
ఊర్కెనే. ఇంకా?
ఆ?
ఐ పీ ఎల్ చూస్తారా మీరు? సాటర్డే నుంచ స్
నేన్ క్రికెట్ చూడనండి, ఎన్ ఎందుకండి నన్ను అందరు క్రికెట్ గురించి అడుగుతరు?
చూడండి సంథింగ్. నచ్చివి నచ్చుతరు.
ఏంటండి?
చూడండి, అలవాటయిపోద్ది.
మరి మీరు మ్యాచెస్ చూసారా లైవ్ లో?
చూస్తాం.
ఎప్పుడండి? ఉప్పల్లో ఉందంట కదా సి ఎస్ కే వర్సెస్
ఎస్ ఆర్ హెచ్, ఎయిటిన్త్. ఎయిటిన్త్ ఫ్రైడే తొని
అదే, ఎయిటీన్త్ ఎప్రిల్ ఏ మా ఫ్రెండ్స్ పోదామంటున్నారన్ డెక్కడ్ నాకేం అర్ధం కాదండి, నేన్ రానని చెప్పాను.
ఆహ
కనీ చాలా కాస్ట్ ఉంటదనుకుంటా.
ఉంటే ఉంటది బడ్జెట్ లో అంటే, థౌజండ్ లో ఉంటది కని చాలా మం దూరం ఉంటంది మనం ఆడ పోయి వెస్టే. మంచి సిట్టింగ్ మంచి సెట్టింగ్, మంచి పొజిషన్ల రావాలంటే త్రీ హన్ త్రీ థౌజండ్ టు ఫోర్ థౌజండ్ మధ్యలో ఉంటదా అండి?
హా వామ్మో, అవునా?
హ్మ్ చాలా ఫ్యాన్స్ ఉంటారు ఎస్సీ ఎస్ కే ఎక్కడికి ఎళ్ళినా? ఎక్కడికి వెళ్ళిన ధోనికి చాలా ఫ్యాన్స్ ఉంటారండి.
ఎందుకండి?
నేన్ ధోని ఎన్నో చేసాడు అందర్ ఇండియాకి ఎన్నో వరల్డ్ కప్స్ తెచ్చాడు, ఐపిఎల్ కప్స్ తెప్పిచ్చాడు, చాలా కప్స్ తెప్పిచ్చి మళ్ళా వి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ చాలా మందికి ట్రైనింగ్ ఇచ్చాడు.
ఉ తను ఎందుకు ట్రైనింగ్ ఇస్తాడండి? ఆయన ఏమైనా ట్రైనరా? ఆయన ప్లేయర్ అండి. డి
ట్రైనర్ అం అంటే కొంచెం చెప్తడు, నేర్పిస్తాడు.
అర్దంగాలే?
కొంచెం నేర్పిస్తడు ప్లేయర్స్ కి.
ఓకే
గా ధోనీ చాలా ఫేమస్, లీడర్షిప్ స్కిల్స్ చాలా ఉంటాయి. టీం వర్క్, ఓడిపోయే సిచ్యువేషన్ లో కూడా చాలా మ్యాచెస్ గెలిపిచాడు.
ఓకే
ఉమ్ ఇంకా మీ కాలేజ్ లో ఈవెంట్స్ ఏం లేవా ఇప్పుడు
అయిపోనాయండి ట్రెడిషనల్ డే అయ్యింది
ఎవరైనా వచ్చారా గెస్తు మీ కాలేజ్కి
ఆ
గెస్ట్స్ గానీ ఎవరైనా వచ్చారా సింగర్స్ ఎవరైనా
లేదండి రావరు వాళ్ళు ఎవరు రారు మా కాలేజ్కి
నకు
తెలీదండి
హ అన వెళ్ళ రోజు ఎంజాయ్ చేశారా
లేదంటడి నేను వెళ్ళ ను మా కాలేజీలో ఈవెంట్స్కి నాకు నచ్చవు
నిందు కదండి కాలేజీ లో ఈవెంట్స్ మళ్ళీ మళ్ళీ రావు అండి ఎంజాయ్ చేయాలి
ఆ మేము వెళ్ళినాం అంటే టూ ఇయర్స్ వెళ్ళినాం సరిపోయింది
హహా
అంత ఎంజాయ్ చేసేలా కూడా ఏం జరగదండి అక్కడ
ఆ
అంతా ఎంజాయ్ చేసేలాగా కూడా ఏం జరగదండి అక్కడ
మీ కాలేజ్ చైర్మన్ ఎవరు
మా కాలేజ్ చైర్మ నా ఎమ రాశ ఆక్క రెడి అండి
ఇంకా ఏన్స్తాడా ఈవెంట్స్ ఓకే
లేదండి త వాళ్ళు రారు
హహ కొన్ని ఇప్పుడు మల్లారెడ్డిలో యూనివర్సిటీ ఈవెంట్స్ అయితే మల్లారెడ్డి వస్తారు అట్లా రారా మీదంట్లా
మల్లారెడ్డి అక్కడ చైర్మన్ కాదు కదాండి మా చైర్మన్ కి పణలో ఉ ఉంటాయండి సరే అండి బాయ్
బాయ్ అండి ఆ